హలో ఆ చెప్పండి
హలో
ఆ చెప్పండి ఆ వినపడుతంది
హ్మ్
ఆ
దురంధర్ టూ మూవీ చూసివా
దురంధర్ టు ఆ చూసా చాలా మంచి మూవీ అది అంటే బా ఆ ఇంట్రెస్టింగ్ మాట త్రిల్లర్ చూ చూస్తాంటే చూడ ఇంకా ఏమైతుంది ఇంక ఇంకా ఏమవుతుందని ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నమాట
హ్మ్
హ్మ్ అందు బా చూసాను నేను అది ఫస్ట్ ఫస్ట్ రోజే వెళ్ళ సినిమా థియేటర్ వెళ్ళా నేను
ఓహో మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసింటారు కదా
ఆ సన్న కాదు అంటే బ విజువల్సు బాగా మంచి ఫోర్ కే మూవి కదా ఆ ఇంకా చాల బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే ఆ సౌండ్స్ గానీ ఆ బీజియం గానీ అసలు మీ మెయిన్ గా బీజియం అసలు భలే ఉంట ద వింటంటే ఆ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీజమ్స్ ఉంటాయన్నమాట ఆమూవీలో
ఆహా
హ్మ్ బోర్ కొట్టదన్నమాట ఆ బీజియం వింటాంటే
కానీ మూవీ ఎక్కువసేపు ఉంది అని అంటన్నారే
ఆ ఉన్నాది అది నిజమే కాని కానీ బోర్ అయితే కొట్టదు త్రీ అండ్ త్రీ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఉంది అది త్రీ అవర్స్ ఫఫ్టీ ఫైవ్ మినిట్స్ సినిమా
హ్మ్
హ్మ్ అప్ టు క్లోజ్ ఆ ఫ్ ఫైవ్ మినిట్స్ తక్కువ ఫోర్ అవర్స్ ఉన్నాది సినిమా
హ్మ్ ఫోర్ అవర్స్ మరి అంత లాగ్ సినిమా అనిపించదా
లాగ్ అయితే నీకు ఎక్కడ కూడా అనిపించదు మంచిగా ఉంటది నువ్వు చూస్తా అంటే ఇంకా ఏమైతుంద ఏమై తుందనీ ఎగ్సైట్మెంట్ ఉంటుంది నీతో నీలో పెరిగిపోతాది ఎగ్సైట్మెంట్
ఆహ అయితే మంచి మూవీ అన్నమాట చూడొచ్చు
ఆ చూడొచ్చు పక్కా చూడొచ్చు ఇంకా థియేటర్ లో వెళ్ళి చూస్తే బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితాది నువ్వు ఎప్పుడు మర్చిపోవు అన్నమాట
కొంచెం స్టోరీ లైన్ దేని గురించి అన్నీ చెప్తావా
అంటే దురంధర్ వన్ లాగా అన్నమాట దురంధర్ వన్ చూసినావా
ఆ చూసిన అన్ తే అది అతను పాకిస్తానీ స్పై కదా దాంట్లో హ్మ్
అవునండీ దీంట్లో కూడా అంతే దీంట్లో కూడా స్పై మాదిరి యాక్ట్ చేస్తాడన్నమాట ఆ మధ్య మధ్యలో ఆ సాంగ్స్ ఆ ఫైట్స్ ఫైట్ సీన్స్ అన్ని ఆ ఆ మంచిగ లుక్ అనిపించిన్నమాట బాగా మంచిగా ఉంటది సినిమా
ఊమ్
మెయిన్ గా బీజియమ్ అసలు బలే ఎవరో కంపోజ్ చేసినది కానీ బీజియమ్ మంచి చేశారు
ఆ అనిరుద్ధన్ కాదా
అనిరుద్ ఏమో తెలియదండి అది అది అయితే తెలియదు కానీ మ మంచి కంపోజ్ బిజయమ్స్
హూమ్
ఇంకా ఏ ఏ సినిమాలు చూసారు మీరు
రీసెంట్ గా అయితే ఏమ చూడలేదు సంక్రాంతికి వచ్చిందిేవే లాస్ట్
ఆహా సంక్రాంతి వచ్చిన మూవీస్ చాలా ఉన్నాయి కదా ఇంకా అప్పుడు మనస మన శంకర్ వర వరప్రసాద్ అనే మూవీ వచ్చింది మెగాస్టార్ది చూసారా దాంట్లో నయనతార ఆ చిరంజీవి కాంబినేషన్ లో మంచిగా అసలు ఎంటర్టైన్మెంట్ మూవీ అది
హ అనిల్ రావు పూడి మూవీస్ మాక్సిమం అన్ని అట్లా ఉంటాయి
హ
ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా చూస్తాడు అన్ని
అవునవును ఆనా మంచి అంత ఫోకస్ చేసాను అనమాట ఏ స్క్రిప్ట్ ఏం రాసినా కూడా జనల్ని ఆకట్టుకోవాలా ఫ్యామిలీ మెంబర్స్ ని ఆకట్ ఆకట్టుకోవాలా ఎయిటీన్ ప్లేస్ ఉండకూడదు అనేది ఆయన ఇంటెషన్ అనమాట
హ
పడుది కాబట్టి ఫ్యామిలీ అంతా మొత్తం అంతా వచ్చి వచ్చి సినిమా చూసిపోవాలా అనేది ఆయన ఆ కాన్సెప్ట్ అనమాట ఇంటెన్షన్ అందుకని ఇంకా ఇ సినిమా సినిమాలు మంచి కంపోజ్ స్క్రిప్ట్ గానీ డైర డైరెక్ట్ డైరెక్షన్ గాని ఇంకా అంతా అట్లే ఉంటాయి అన్నమాట ఫ్యామిలీ టైప్ ఉంటుంది మొత్తం
ఆహా
అ చూస్తా అంటే ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఆ పడిబడిన అవుతు తారు ఆ సినిమాలో సీన్స్
వింటేజ్ మెగాస్టార్ ని చూస్తాం కదా దాంతో అసలు
ఉ అవునవును ఇంకా అప్పుడు చాలా మూవీస్ కూడా రిలీజ్ అయినాయయి అనుకుంటా
ఆ ఇంకా రవితేజ మూవీ కూడా బాగా నచ్చింది నాకు అప్పుడు వచ్చిండది అది ఉ భర్త మహాశైలకు విజ్ఞప్తి అని
ఆ అ చూసేది అది కూడా చూసాను నేను
ఆ
ఉ అది ఆ అది కొంచెం లాగ అనిపించింది నాకైతే కానీ దానికి కంటెంట్ ఏదైతే కంటెంట్ డివడ్ చేయాలనుకున్నాడో ప్రజలకి అది కన్వే అయింది నాకు బాగా
హ నాకైతే చాలా రోజుల తర్వాత రవితేజకు ఒక మంచి హిట్ వచ్చింది అనిపించింది
హ అందుకు ఎందుకు అయినా ముందు సినిమాలు కూడా ఆయిన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా బా మంచిగనే అంటాయి చూడ్డానికి కానీ అవి ఫ్లాప్ అయితే అయినే అంటారు కాని చూడ్డానికి అయితే బా మంచిగానే ఉండే ఆ స్టోరీ నుంచి తిన్నాకే ఇంకా కొత్తగా ఏంటి ఇంకా ఏం సినిమాలు వచ్చాయి అప్పుడు
షర్వానంద్ మూవి వచ్చిందనుకోనీ నారి నారి నడుమ మురారి అని
ఆ అదే ఆ మ్ నీ అజంగా అది చూసినప్పుడుయితే పగి పడి పడి నా నవీన నవ్విన అన్నమాట అంత కామెడీ ఉన్నింది అది ఎందుకంటే డైలీ మీమ్ పేజెస్ లో మీమ్స్ ట్రెండ్ అయ్యే టివి తీసుకొని వచ్చి దాంట్లో సినిమాలో పె పెడం అనేది మంచి కాన్సెప్ట్ అది మంచి థాట్ అనమాట
మరి దానికి కాఫీ చేసినట్టు అట్లా ఏమి ఉండదా
ఆ ఉండవు ఎందుకంటే అవి దాని మీద ఇప్పుడు నేను ఒక మీమ్ ప్రో ఆ కంపోజ్ చేసాను ఆ మీమ్ ని ఆ వేరే వాళ్ళు అడుగు ఫిలిం ఫిల్మ్ లో వాడు వాడుకున్నారు కానీ దాన్ని దానికి ఏం చెప్పేది లేదన్నమాట ఎందు ఎందుకంటే నేను ఏమన్నా దాంట్లో కాపీ రైట్ తీసుకునే తీసుకోనుంటే ఏమన్నా లీగల్గా వెళ్ళొచ్చు
నేను మీ మేం మీమ్ కంపోజ్ చేసింటా కదా ఆ మ మీమ్ మీద నేను కాపీ రైట్స్ ఏమన్నా తీసుకొని ఉంటే నేను లీగల్ గా వెళ్లొచ్చు వాళ్ల మీద
హ
లేదండి ఇప్పుడు ఎలా వెళ్తావు
హ అది కరెక్ట్ అయినా వాళ్ళు ఇట్లా మనం చేసిన మేము వాడుకుంటున్నాం అంటే అదొ ఒక పెద్ద క్రేజ్
ఆ ఎందుకంటే అంత అంత ఫిలిమ్ ఫిల్మ్ లెవెల్ వరకు మనం రైమ్ రీచ్ ఏందంటే అది మామూలు విషయం కాదు
హ అవునవును
అది నిజంగా చనా చాలా వరకు సీన్స్ అన్ని మీమ్స్ నిండిపోయి ఉంటాయన్నమాట అవి సిం మూవీ మొత్తం
ఇప్పుడు మన మన ఏజ్ వాళ్ళకి భిన్న ఆ అట్రాక్ట్ అయితుంది ఆ మూవి
అవునవును ఎందుకంటే అది చానా వరకు మన యూత్ అంత ఇ ఇట్లా మూవీస్ చూసాం అంటే ఇట్లా మూవీస్ కంటే ఇట్లా రీల్స్ ఎక్కువ చూస్తారనమాట సోషల్ మీడియాల
హ
కాబట్టి ఇంకా బటెండ్ అన్నమాట
ఆ సగం దాని వల్లే ఫేమస్ అయితనరు కదా అందరూ అప్పుడు కుంభమేళలో ఒక ఆమె ఫేమస్ అయింది
ఆ కుంభమేళలా అంటే ఓకే ఓకే గుర్తొచ్చింది ఆమె పేరు ఏదో తెలీదు కాని ఏదో అంటారబ్బా ఆమె గున్ ఆమెను ఎప్పుడు ఫేమస్ చేసి వదిలేసారు మల్ల ఇంకా ఆమె కనపడిందే లేదు ఫ్రేమ్ లో ఆ సినిమా ఆఫరి ఇది ఊరికే టాక్ అంతేగనీ అదేం జరగలేదంటాడ.
ఆహా కని చానా ఫేమస్ చేసినారస్సలూ ఆమెను మాత్రం.
ఆ అవును ఇది మోనాలిసా అనీ
ఆ అవును.
ఆ ఓకే ఓకే మోన మోనాలిసా ఇట్ల ఏదో కుంభమేలలో మ మార్కెటింగ్ జేస్తాన్ది అని టాక్ ఒచిండిందీ.
ఆహా అంటే ఆమ కళ్ళు బావున్నాయనే దాంతో ఫేమస్ చేసినారనమాట అంతా ఫుల్ ఫోకస్.
ఉ ఉ అస్సలు అయినా చూసడానికి ఆ కళ్ళు ఏంటోవి ఏ ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తాయనమాట అట్రాక్ట్ క్టు గాదా
మ్మ్
నిజంగనే ఏదో మూవీస్ లో గ్రాఫిక్స్ చూసినట్టు ఉంటుందనమాట.
మ్మ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ వల్ల అందరూ అంద రికీ ఇన్ఫ్లుయన్సర్స్ అందరూ రీల్స్ చేయడం. అందరూ ఫేమస్సే.
ఈ మధ్య ఎక్కువా అది కంటెంట్ క్రియేషన్ అండి దాని మీద పోతాన్ న్నారు లైఫ్ క్రే కెరియర్ కరియర్ మొత్తం అంతా దాని మీద్నే స్పెండ్ జేస్తున్నారు. అది ఎంత మట్టుకు రైటో అని తెలిదు గనీ ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ సోషల్ మీడియా బ్యాన్ అయిందనుకో అప్పుడు వాళ్ళ కెరియర్ మొత్తం ఫెయిల్ అయినట్టే గద.
మనమూ రైట్ వే లో యూస్ చేసుకుంటె అది బెస్ట్ అసలు.
అహా అంటే ఇప్పుడు నేను అలా అనట్లేదు యూస్ చేసుకుంటాను ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్ అనుకుంటే ఆ ఇప్పుడు నేన్ దాన్ మొత్తం ఆ
ఆ దాన్ని రైట్ వే లో యూస్ చేసుకో అంతే సోషల్ మీడియా అని మరి.
ఊ